మల్ల
ఇంకేం లేదు ఎందుకు నాకు ఈ మధ్యలో చాలా బాడీ పెయిన్స్ మస్తున్నాయి తకుపో ఎక్కువ లెగ్ ఇవి కాలు బాగా నోస్తాయి
ఎక్కువ నడుస్తవేమో
నడవడం అంటే ఇంగత్ ఇంగ నేనే నేనైనా తక్కువ నడుస్తా తెలుసా చేన్ల పని వేసే వాళ్ళు డే మొత్తం నడుస్తూనే ఉంటారు నేను చేన్ల పని ఇప్పుడు కూడా చేసే ఉన్నా ఆల్రెడీ చేయ్యకుండా ఏం లేను విపరీతంగా నూస్తున్నాయి ఎందుకు నొస్తున్నాయో కూడా తెలుస్తలేదు నాకు
ప్ర్రాబ్లమా
ఈ రోజు కొంచెం దూరమే నడిచినా కానీ బాగా కాలు నస్తున్నాయి
ఒకసారి అన్నీ చెక్ చేసుకోవాలి
అట్లనీ కాదు నేను ఫుడ్ ఫుడ్ తీసుకోవడం అయితే మంచిగనే ఫుడ్ తీసుకుంటా ఫ్రూట్స్ తింటా
ఉమ్
ఇది తిన అనే ఐటమే లేదు ఆ ఎద్దొరికిన తింటా కానీ ఈ కాళ్ళు ఘోరంగా నోస్తు న్నాయ్
ఉమ్
కానీ ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితున్నది మరి నాకు ఇట్లానే నొస్తున్నాయి నొస్తున్నాయి అనుకుంటా
బట్టి కాళే నోయడానికి రీజన్ ఏమున్న నడిస్తే నోయ్యాలి బట్
తే నాకు బాడి మొత్తం నోస్తుంది బాడీ పెయిన్స్ ఫుళ్ళోస్తున్నాయి
హార్డ్ వర్క్ ఏమన్నా చేస్
ఆ ఈ రోజు ఒక రూపాయి పని చేయ్యాలే నిజం చెప్పాలంటే డెమొత్ తం మిషన్ కుట్టేదాని కని ఆ మిషన్ కూడా రి పేరికచ్చింది మిషిన్ లేద్ దు నా డ్రెస్ ఫిట్టింగ్ చేసుకునున్నది నా డ్రెస్ అట్టనే ఉన్నది మా అమ్మ డ్రెస్ మా అమ్మ బ్లౌజ్ కుట్ ట్టేదున్నది మా అమ్మా బ్లౌజ్ అట్ ట్లానే ఉన్నది
తొక్కాలే మే నేమైత మరి
ఆ ఇది తొక్కకపోతేనే నాకుల్లింత నోస్తనయ్ తొక్కుతింకెంతనోస్థాయ్
అట్లా కాదు మనము ఎప్పుడు ఉంటం కాబట్టి అట్లా కొంచెం నడుచినా నోస్తదేమో కొన్ని రోజులు ఏం చేయాలంటే వాకింగ్ జాగింగ్ అన్ని పని చేసి చూడాలి ఎట్లా ఉంటదో
వాకింగ్ అంటే మేము ఆ తిన్న తర్వాత కిద్దిసేపు వాకింగ్ చేస్
గది కాదు మినిమం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ అట్ల నడు చూడు హు హార్డ్ వర్క్ చేసుడు హార్డ్ వర్క్ చేసుడు ఏమున్నా సంథింగ్ అ ట్ల పనులు కొన్ని కొన్ని చెయ్యాలి అప్పుడేతె మనక్ తె ఏడ్పడుతది మరక్ ఇది అలా మనకిది లేకుంటే బట్టిగా ఉండడం బట్ ్యా అనేది మనకు తెలుస్తది మ
రేపు ఏం చేస్తా రేపు ఒక రెండు రెండు కిలోమీటర్లు నడుస్తా
హు
ఆ ఇప్పుడే క్కువనొస్తాయో తక్ ఆ ఇంతేనోస్తాయో చ్
ఒకటే రోజు తెలుయదు మనకు రెండు మూడు లం తెల్ కంటిన్యూగా అట్లా చేస్తే మనకు తక్ క్కువైందా మరి ఎక్కువైందా అనేది తెలుస్తది ఒకటే నువ్ ఒకటే ఉండి ఉండి ఒకటే రోజు పోతే ఇంకా ఎక్కువ నడుస్తాయి ఇం ఇంకొన్ని రోజులు అట్లా నడుస్తే మనక్ తగ్గుతున్నాయా మరి పెరుగుతుందా అనేది అర్థం అయితది
అయితే ఈ రెండు రోజులు టెస్ట్ చేస్తారు రేపు ఎల్లుండి నడుస్తా రెండు రోజులు
రెండు రోజులు కాదు రెండు రోజులకు రిజల్ట్ తెలవదు మినిమం వారం పది రోజులు పదిహేను రోజులు అట్లా
పదినే పది పది రోజులు నడుస్తాం నాక ఎట్లా అంటే బాగా బా అలసిపోతా తెలుసా నేను బా తొందర అలసిపోతా
మ్
ఏ పని చేసినా
అవును
ఇంకా మొన్ననైతే ఫుల్ ఆకలైంది ఇంగా నేను ఈ మధ్యలో విపరీతంగా తింటున్నా తినకుండా ఉంటా అని తినకుండా ఉన్నా ఓ వన్ ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ కట్లా తినేదాన్ని కదా టూ వరకు తినకుండున్నా కాలు చేతులు ఒకటేసారి బాగా శివరయినాయి భాగవాన్ కు మనకి ఎక్కినాయ్ తెల్సా ఇంగా ఇట్లా అయితుంది అని అది చికెన్ తిన్నామని బరాబర సెట్టయ్ నాయ్
అది కమ్ కం జోరా
ఆ
అది మనకు అందలే ఫుడ్
ఆ కానీ నా
అంటే వీక్ అయినట్టు వీక్
ఆ ఆట్లా ఆట్లా నాకు ఆ అంటే నేను ఫస్ట్ ఇంటర్ స్టేజ్ లో ఉన్నప్పుడు డిఏడి చేస్తున్నప్పుడు నేను ఎట్లా అంటే అప్పుడు నాకు కొంచెం బ్లడ్ తక్కువ ఉంటుండే కదా నా కాలేజ్ అయితే నిద్రనే పట్
ఓసారి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి ఎంత ఉన్నద అనేది బ్లడ్ తక్కువ ఉండ బట్టి పెట్టట్దేమో
తెలీదు కానీ మళ్ళీ మొన్న ఒకసారి అట్లనే కా నిద్రలో కాలు పట్టేసింది
హిమోగ్లోబిన్ టెస్ట్ చెపియాలి
హీమోగ్లోబిన్ తక్ కుంట ఇంత కాలం వస్తేమ
అదే అదే హిమోగ్లోబిన్ టెస్ట్ చేస్తే ఎన్ని గ్రాములు ఉన్నదనేది మాకు తెలుస్తుంది పన్నెండు ఆర్ పది పైన ఉండాలి ఉమ్ మగ వాళ్ళకైతే పదమూడు చిల్లర ఉండాలి వస్ అంటే ఆడవాళ్లకు పన్ పది నుంచి పైనే ఇగ
ఎట్లా అంటే నాకు ఫస్ట్ టైం ఆల్ మెడిసిన్ న అంటే బాగా భయం ఆ మళ్ళా పోతే అతను ఎన్ని రోజుల కోసిస్తాడు అని అది ఇంకో భయం అట్లా చూస్తున్నా
అది ఇది రెండు మ్యాచ్ అయినే
ఏమో కానే నాకు కాలు మరి నేను ఏదన్నా పని చేసుకుంటా ప్రశాంతంగా అన్నది లేదు
ఉమ్ నొప్పి నొప్పే పని పనే
అంటే ఇగ పని చెయ్య చెయ్యంట ఇట్లో వతు తరం
ఉమ్
ఆ హాస్పిటల్ పోవంటారు ఆ హాస్పిటల్ పోవంటారు నాకు అది చేత కాదు కానీన్ ఏన్ రీప నడి ఎక్సర్సైజ స్టార్ట్ అయ్యాలలేమ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే కొంచెం జిమ్కి ఏం అవసరం లేదు ఇంట్లో ఉన్న అన్ని పనులు వేసుకుంటా ఎగరు ద కూడి వేస్తే బరాబరు అవుతది
అ
నేను ఫస్ట్ బాగా బరువు తక్కువుండే ఇప్పుడు కొంచెం చబ్బి చబ్బిగా అయినా లడ్డుగా అయినా
ఉమ్ ఎందుకు మరి అట్లా
తింటానా నువ్ వేరే ప్రపంచ మాస లేదు ఫుల్ పడుకుంటా ఇగ
దునియా ఎటన్న పోనీ
ఉమ్
మనం ఉన్న జాగాల ఉంటే అయిపోతా పోయా
ఇంకా మా అమ్మ అంటది ఇప్. ఇట్లనే ఉండాలి, తింటే మంచి చిప్. పండుకుంటే మంచిగా, బాడి అస్తది అని మా అమ్మ అంటది.
బాడి అచ్చి ఏం జేస్తాది. ఎట్టా దాగున్న నోస్తాద్ అనుకున్నా.
అట్లానే గాకుంటే, ఇగ నేను బాగా బక్కగుండే కదా. ఇగా మా ఇంట్లో నేన్ ఒక్. ఒక్కదాన్నే గాబట్టి, ఇగ మా అమ్మ వాళ్ళు ఏమంటారో. ఎవరన్నా చూస్తే. ఒక్కటే కూతురు గాద, సరిగ్గా తిండి పెడ్త్. తలేరా అని అందర్ అంటారు. నూ తినాలి, ను తినాలి అంట్. ఆహా. ఎక్కడ పోయినా ఆ ఏమైంది. శిరీష ఇంత బక్కగా ఉన్నావు, ఏమైంది శిరీష, ఇంత బక్కగా ఉన్నావు అని, నన్ను ఓ పేషెంట్ లాగా చూస్తారు. ఇంగ్ ఇప్పుడు కొంచెం లడ్డైనా, ఆ ఇప్. ఇప్పుడు కొంచెం లడ్డైనా ఇగా, అంతేం పట్టిచ్. చ్చుకోరు అన్నట్టు. బాగా బక్కగుంటే ఇగా పేషెంట్ లాగా గానపడత్.
కరెక్టే. అది ఇంకా వాస్థాద. బయట వాళ్ళకి ఏం తెలుసు, తింటలేదేమో అనుకుంటారు. మన బాడీ కాని వాళ్ళక్ తెల్వదు.
కానీ ఈ ఫుడ్ తినుడేమో గాని, గో తింన్నుడు నన్ను తినుకుంట, పండుకుంటు ఉండు అంటే, ఉండడానికి రడీ ఉన్న, ఆ స్టేజ్ లో ఉన్నా నేను ఇప్పుడు.
తినాలి, నిద్రపోవాలి.
కానీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయలే. ఎక్సర్సజ్ స్టార్ట్ చేయాలి. ఈ నేను నాక్. తినే అవకాశం దొరుకుతలేదు గని, ఈ లెగ్ పెయిన్స్ ఎందుకు, నాకు కంటిన్యూ గా డేలీ నోస్. కొన్ని నిజం చెప్పాలంటే.
అట్లా, ఎక్సర్సైజ్ అంటే ను. అక్కడ బోవాలి, కోచింగ్కి. మళ్ళ . కోచింగ్ తీస్కోవాలి.
హుమ్ కోచింగ్, గీచింగ్ అవాస్ర్. మనం ఇంట్లో చేసుకోవచ్చు.
ఊరుకుడే ఊరుకుడు టైం టు టైం తిన్న లేదు ఏం లేదు
మ్
అంతరా
అంటే నా బా తింటున్నా కాని నా బాడి వీక్ అయితుంది అందుకోసమనే బాడీ పెయిన్స్ వస్తున్నాయి
అ అట్లా ఏమి ఉండదు ఇప్పుడు అందరు తింటలేరా
తింటున్నారు
పాన్ జేయతలేరా
చెత్తనరు
అక్టివ లేరా
లేరు
లేరు
లేరు
చూడు ఇప్పుడు వరకు పని చేసే వచ్చ తిన్నారు ఇంత చెప్పు ఇప్పడు వరకు మీ కటింగ్ చేసి
ఎట్లా ఉంటరో ఏమో నాకు అర్థం కాలా
ఇప్పుడు ఇప్పు ఇప్పుడు కొందరు ఉన్నరు ఇక పోలె అయిన మిక్ సిము ఉన్నది మళ్ల పొద్దున లేసి అన్ని పని చేసుకొని అంత వంట చేస్తే అన్ని తిని మళ్ళా పదింటికి పోతారు మళ్ళా డే మొత్తం పని చేస్తూనే ఉన్నాను మళ్ళా వస్తూనే ఉన్నారు పని చేస్తూనే ఉన్నాను అయిన అంతే పెట్టున్నారు
నిజం మే
ఎండ ఎట్లా ఉన్నది అబ్బో నాకైతే చూస్తే ఎండ చుక్కలు కనపడుది అయినా
కాని
లేనిదకి తెకుతలేరు ఏం తెకుతలేరు
నేను ఎక్కడ పోయి చూయించాలో నాకు అర్థమయితలేదు తెలుస అంటే హాస్పిటల్ కి పోవాలని కూడా తెలుస్తు ఇంకనయం
అది ఇలా ఇవ్వ
పోయ్
భయం
ఊ పొయ్యి ఏమనాలి
సమస్యలన్నీ చెప్పాలి
బాడి పెయిన్స్ వస్తాయంటే రెండు గోలీలు ఇస్తారు అంపిస్తరు
అట్ట ఎట్ట అన్ని చేస్తారు వాళ్ళు చూస్తారు
బ్లడ్ టెస్ట్ అవి ఇవి మొత్తం చెక్ చేస్తారు ప్రైవేట్ లో అయితే చెక్ చేస్తారు గానీ గౌట్ లో కష్టం
గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ లో ఎవ్వరు గవర్నమెంట్ లో పో
గవర్నమెంట్ల
పోవద్దు
ఎప్పుడు పోదాంమరి
గవర్నమెంట్ లో పోవద్దు
అదే గవర్నమెంట్ కాదు కాని ప్రైవేట్ ఎవరు ఎప్పుడు పోవాలి అంటున్నా
మండేనే ఇక మన్ మధ్యలేదు
అమ్మ కూరగంటే మరి నాతో నిజం అసలు ఇంకా నేను స్టడీ స్టార్ట్ చేద్దాం మనుకుంటున్నా హ్మ్మ్ సరే